హలో
చెప్పు ఇందాక ఏదో అంటున్నావ్
ఏమి లేదు ఇ రాబజీ ఫిలిమ్స్ట్ కి పోయినావా
వెళ్లలేదు నువ్వు ఎప్పుడన్నా వెళ్ళినవా నేను ఇంతవరకు వెళ్ళలేదు
చాలా బాగుంటది రామోజం ఫిలిమ్ సిటీ
అంత బాగుంటదా ఇప్పుడు ఎంట్రీ పి ఎంతుంటది
ఏమో ఎతుంటాదొ మరి ఎయిట్ హండ్రెడ్ ఉంటా థౌజండ్ ఉంటా
ఉహ అప్పుడు ఎంతుంది నువ్వు పోయినావా
అంటే ఇంగ స్కూల్ తరపు నుంచి పోయిన కాబట్టి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అ కుటుంమ్మ వండర్లా వస్తాయినవా
వండర్లాకి పెనిగేష్పూర్ లో ఒక్కసారి పోయాను
ఆ
ఒక్కసారి ఎల్లా పెనిగేశ్పూర్లో
హా హా
నువ్వు వెళ్ళినవా
పోలే వండర్లా పోలే
నీ బర్త్ డే కి వెళ్దాం కదా
పోదం
దీ ఇటు
ఎగ్జామ్ నువ్ రాస్తావా ర
అయ్యో ఏంకాద్ ముందే చదువుకుందాం
ఉ
ముందే చదువుకుందాం
ఎగ్జామ్ నువ్వు రాస్తా అంటే వస్తా
ఆ ఎగ్జామ్ కి ముందే చదువుకొని ఆ రోజు వండర్లాకి పోదాం
ఆ రోజు ఎగ్జామ్ ఉంటే ఏం చేస్తావ్
ఏం చేయలే మీగా ఎగ్జామ్ రాద్దాం
హు మరే ఇంకేంటి రామోజీ ఫిలిం సిటీలో అప్పుడు మేము పోయినప్పుడు అక్కడ పక్షులు గాని బటర్ఫ్లైస్ గాని ఒక ఏరియా మొత్తం పక్షులు అనమాట అన్ని రకరకాల పక్షులు ద్దాబ రే అబ్బా ఎంత మంచిగా కనిపిస్తున్నా ఒక్కొక్క పక్షి ఒక్కొక్కలాగా కలర్ కలర్ వి ఇంకొక సైడ్ మొత్తం పక్షులు ఒక సైడ్ మొత్తం ఇంకా బటర్ఫ్లైస్ అన్నమాట ఆ బటర్ఫ్లైస్ ఉంటే ఎంత బాగుంటుంది బహుబలి సినిమాలో ఓ ఆమెకి బటర్ఫ్లైస్ ఇట్లా వాల్తేయ్ చూసినావా ఆ ఉహ్ అట్లా అట్లా ఉంటదక్కడ బాహుబలి సీన్ ఉంటది కదా రామోజీ ఫిలిం సిటీలోనే అయ్యింది అది మొత్తం చూపించింది ఇంకా అత్తారింటికి దారేది ఉంటాది
ఆ ఆ
అందులో ఇల్లు ఉంటది కదా వాళ్ళు ఉన్నది
వాళ్ల అత్తయ్యది
హా ఆ ఇల్లు కూడా చూయించిండు అందులో ఇంకా ఇంకేవో చూసినా నేను గుర్తు రాట్లేదు అట్లా దాదాపు అన్నీ సీన్ కూడా అక్కడనే అయితే అంట కొన్ని కొన్ని ప్లేసెస్క వెళ్ళినాము ఒకవేళ రామోజీ ఫిలిం సిటీ మొత్తం చూడాలంటే నీకు ఒక రోజు పట్టదు నీకు మినిమం త్రీ ఫోర్ డేస్ పడతది మొత్తం రామోజీ మొత్తం చూడాలాంటే ఆ
అవన్నీ సెట్టింగ్సా ఇప్పు నిజంగా ఇల్లులా
సెటింసే మరి లేకపోతే ఏంటి బాహుబలిలో వాడు ఆ ఏమంటారు రాన్న వాళ్ళ నాన్న ఇట్లా గుద్దగాదు అది అవుతుంది ఇట్లా అవుతుంది అక అంత బలం ఉంటంది ఏమనా
నేను ఇల్లులు అన్నా ఇల్లులు ఇల్లులు
ఇల్లుల ఆ ఉంటాయి
బాగానే గుర్తుంది అయితే స్కూల్ డేస్ లో పోయినా
గుంటుంది ఇంకా నెహ్రూ జువాలజికల్ పార్క్కి వెళ్ళినా ఇడ నువ్వు పోయినవా
వెళ్ళలేదు
అక్కడ వైట్ టైగర్ ఉంటది ఇంకా బెంగాల్ టైగర్ ఉంటది చిప్ప పొటం వస్తుంది ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్నేక్స్ ఉన్నాయి
నీకు పామోలు ద అస్త భయం కదా
అంటే ఇంకా వద్దంలో పెట్ండి చూసినా ఒక్కొక్క ఒక్కొక్క దాంట్లో నాలుగ ఐదు ఫములు ఉన్నాయి
దో
అట్లా ఎన్నో రకాల పావులు ఉన్నాయి ఇ పైతాన్ని ఇవేవో పావులుంతా ఇంకా ఇంకేమున్నాయి అంతే అక్కడ నేను చూసిిన శిల్పారామం ఓకే ఇంకేమో చూసిన నేను అక్కడ ఆ మంకీస్ ఉంటాయి కదా అందులో కూడా డిఫరెంట్ టైంస్ ఆఫ్ ఉంటాయి అన్నమాట అంటే వేరే వేరే పేర్లు ఉంటాయి అందులో కూడా ఫ్రెండ్ ఉంటంది అన్నమాట బట్ బాగుంది పిల్లలు అందరు చూడ్డానికి స్కూల్ పిల్లలు అందరూ వస్తుంటే మంచి అనిపించింది ఇంకొక దగ్గర బియర్
నైస్ చాలానే చూసినావ్
ఇంకా ఏం చూసినంటే జిరాఫీ జిరాఫీ చూసా దాని కింద మనం గింత కూడా ఉండము
జిరాఫీ చూసావా
ఎలిఫెంట్ అంటే ఇ కామన్ గా చూస్తూనే ఉంటా క్యామెల్ క్యామెల్ లేకుడా ఎక్కడ క్యామెల్ అంటే ఎండకాలంలో ఇంటి దగ్గరకు వస్తాయి మీ సైడ్ వస్తాయా క్యామిల్స్
వస్తాయి వస్తాయి అప్పుడప్పుడు తీసుకొస్తారు
దాని మీద గుచ్చున్నావా నువ్వు
నేను ఎప్పుడు కూర్చోలే కానీ కూర్చోవచ్చు ఒక ట్వంటీ రూపీస్ అట్లా ఉంటది ఒక రౌండ్కిి
అవును బట్ బావుంటది అది వాటర్ ని లోపల స్టోర్ చేసుకుంటదంట తెలుసా నీకు కావాలన్నప్పుడు తగుతాడంట తెలుసా నీకు
నాకేమినపడట్లేదు మాట్లాడేది
క్యామెల్ ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ని లోపల స్టోర్ చేసుకు
ఆ అవును రైట్ ఏ తెల్సు ఇది నువ్వు ఈ ఏడ చూసినవా బిస్లరి ఇది ఒక పిల్ల ఒంటె ఉంటుంది తల్లి ఒంటె ఉంటుది పిల్ల ఒంటె ఏ వాటర్ పడతాయి వాటర్ తాకుతుంటే ఊరి కొడుకు వర్ర దాక్కరా ఏ పడతా ఏ అని అంటది ఆ మమ్మీ వాటర్ అయి న్నాయిని అంటది ఏ జర అగు బిడ్డ జర అగు రా అని అంటది అది ఎడారులో చాలా దూరం ప్రయా థ్యాంక్ యూ మమ్మీన ఇళ్ళ ఒంటె
ఆహా ఆ వినిపించట్లే గట్టిగా మాట్లాడు
ఇ
అవునా ఇది వైఫై కరెక్ట్ ఆన్ అయ్యిందా చూడు నెట్ సక్కగా వస్తలేదేమో వినిపిస్తలేదు
అర్ళనే ఉందే
ఓకే ఇంకేంటి గట్టిగా మాట్లాడు ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడినిపిస్తలేదు ఏంది
ఇంకే నువేజెపాాలి
ఏ మని చప్పా లేయ అది ఉకెందుకు నిద్రు దీ
మన ఆగ నిద్ర వస్తుంది
మీకెందుకు నిద్ర వస్త
ఏమో తెలీదు
ఏమో అంటే
పని ఇంకేముంటది తం పక్కడే కదా
ఓకే ఇంకేం పనిండదానీకు ఇంకేము ఉండదా హలో ఇంకేముండద అంటే
వాటర్ తాగుతా వాటర్ దగదు చెప్పుతుంటే ఇంకేం పని ఉంటదని ఎందుకు అడుకుతార్ నెన్ చెప్తే కదా ఆన్సర్ హు
మరి మాట్లాడకపోతే ఏమనుకోవాలి
ఏంది
ఏం లేదు తిన్నావా
తినలేదు
పెట్టాలా తెచ్చి పెట్టాలా నీకోసం
అవును ఇంటికెళ్ళి ఏం స్నాక్స్ తేయలేదా నువ్వు ఇన్ని రోజులు ఇంటి దగ్గర ఉన్నావు
స్నాక్స్ తేలేదంటే తేలేదు
మరి ఎందుకు పోతావ్ ఇన్ని రోజులు ఇంటికి
నువ్వే నువ్వేం తెచ్చినవ్
నేను అసలు పండగ వరకు కూడా ఇంటిదగ్గర లేను
అన్నా నిన్ను ఎవరు రమ్మన్నారు తొందరగా
పని పాటలేక ఎగ్జామ్ ఉంది పొడి చేద్దాంమని చదువుకున్న
తెల్లారి చదువుకున్నాం మరి వచ్చి
ఆ చదవ చదివా
హు పాస్ అయితావ్ గట్టిగా
ఆ అయిత
దావత్ తే దిగావులేఏమి ఇస్తావ్ దావత్ బీరా
బీరు బిర్యానీ
ఆహా ఇంకేం లేదా ఆ
చెప్పాలి
బిర్యానీ ఇంకా
నువ్వు నువ్వు డ్రింక్ చేస్తానంటే బీరు
ఆ
ఇంకా నీకేం కావాలంటే అది
ఒక దగ్గర నేను ఏం లే సరేలే నేను తర్వాత చేస్తా
ఆ సరే మరి